హలో
హలో
ఏం చేస్తున్నావు
మిషిన్ కుడుతున్న
అవునా తిన్నావా
ఆ టిఫిన్ చేసినం మీరు చేసిలా
ఆ చేసినము
ఏం
అ స్పెషల్ ఏం లేదు యాజ్ వెల్ ఉప్మా మీ పిల్లలు ఏం చేస్తున్నారు
మా బాబు స్కూల్ కు వెళ్ళిండు మా సార్ ఆఫీస్కి వెళ్ళిండు
ఆ ఇంకేంటి రోజు ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇక ఎటోలు అట వెళ్ళిపోయింలు ఇగ నేను మిషన్ కుడుతున్న
మొన్న ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారా
అంటే మా పక్క గల్లిలో చేసినలంట కొంతమంది గెస్ట్ వచ్చిలట మేము కానీ వాళ్ళు చెప్పిలు ఇట్లా పక్క వాళ్ళు
అవునా మేము కూడా సెలబ్రేట్ మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాము ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో చేసినము ఎయిత్ రోజు కాకుండా టెన్త్ డే చేసాం
అవునా ఎవరన్నా గెస్ట్ వచ్చారా
ఆ కలెక్టర్ మేడం ఎమ్ఎల్ఏ మేడం అందరు వచ్చారు భరతనాట్యం డాన్స్ పర్ఫార్మెన్సెస్ స్పీచెస్ ఆడవాళ్ళ గురించి మంచిగా చదువుకోవాలి బాగుండాలి ఈ మనము ఏం చేస్తే బాఉంటది అన్నిటి వాటి గురించి చెపిండ్రు
అవ్ నా
ఇంకేం చేస్తుంనరు
ఏమి లేదు ఇన్ గ మధ్యానం లంచు ప్రిపేర్ చెయాలి టిఫ్ నంటయింది ఇ కాసపు చేసినంక చేద్దామని అనుకుంటున్నా
ఆహ టైలరింగ్ ఎలా నడుస్తుంది
ఓకే పర్లే బానే నడుస్తుంది
అవ్ నా
ఐద మీది అంటే వంట కూడా మధ్యానం
లేదు ఇంకా టిఫిన్ చేశ్ నం ఇప్పుడు వంట చేయ్యలి ఇంగ చదువుతున్నా నేను కోర్ట్ ఎగ్జామ్స్ ఉనయి ప్రిపేర్ అవ్ తున్నా
ఔవునా
ఔన్ కంప్యూటర్ కి ఎళ్ళాలని అనుకుంటుంన్న మీర్ కూడ వోస్తారా
ఇగ మాకి ఎక్కడ వీలవుతది కాదు కదా పిల్లలున్నారు
అహ టూ అవర్సే టూ అవర్సే రావా అఆ లంట్ ఏ రావోచ్చు హ్మ్ ఫ్రీ కోచింగే ఇస్ స్తున్నారు
ఆహా
ఎవరన్న వోస్తే ఆ ఇక్కడే మన దగ్గర్ నే మీరు కూడా రాఅ లంటే రండి లేక్ పోతే ఎవరికైనా చెప్ చెప్పండి ప్ర్రీ కోచింగ్య అని డేలీ టూ అవర్సు టైలరింగ్ గుడ ఆ మనకు ఎప్పుడు అంటే అప్పుడు ఉంటది ఒక టూ అవర్స్ వన్ డే లో
ఆహా
టైలరింగ్ కూడా ఉంది మొబైల్ రిపేరింగ్ కుడ ఉంది అట్ ఎదన్ ఉంటే వాళ్ళక్ కుడ చెప్పండి
ఆ చెప్ త తెల్ సిన్ వాళ్ళకి
ఔ ఓకే
ఆ ఓకే